అక్క
ఆ
వినిపిస్తుందా సౌండ్
ఆ వినిపిస్తుంది వాయస్ వస్తుంది
అవునా అది ఏం చేస్తుారు అని చెప్పి కాల్ చేసినాం
ఇంట్లో వరుస ఉంటాయి కదా మామూలుగా ఇంకా ఈవినింగ్
లేరామ్ మీ పిల్లలు అ ఏం వండాల అనుకుంటారు మమ్మీ మీ కేదు అలాట్న్నా ఏ ఇంట్రెస్ట్ ఉ రేపు సండే కదా సండే గాని సండే స్పెషల్ గాని ఏమని అనుకు కుట్ున్నారా ఇంట్లో
ఆ అనుకుంటున్నాం ఫంక్షన్ కూడా ఉంది ఇక్కడ మాకు దగ్గర్లో ఒకటి రేపు గృహప్రవేశం
ఆ ఫంక్షన్ కెళ్ళాలే మ
ఆ పిల్లలు ఒకరు వస్తామని ఒక రామని అంటున్నారు వాళ్ళు వస్తే అందరం వస్తే ఓకే లేదంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేసి పెట్ నా
మళ్ళ ఇల్ లేద అంటే ఇలింత ంటే ఇలా కొండి మళ్ళీ మీరు ఫంక్షన్కి వెళ్ళాలిము
ఆ నిన్ననే ఈవినింగ్ ఈ టైం క వచ్చి అందరు రావాలని చెప్పి స్పెషల్ందామే మన ఇంటికి వచ్చి ఆ రోజు మీది ఉందన్నా కదా నువ్వు కూడా అోజ
అవును మాది ఉండే మాది క్యాన్సల్ మాది క్యాన్సల్ అయింది అసలు ఏం చేయలో ఏమో మళ్ళీ వన్ మంత్ పడేటారు లేదు అయిపోయింది ఆయన ఎక్స్పైర్ అయిపోయి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది
అ
ఎక్స్పైర్ అయిపోయి ఫోర్ ఫైవ్ డేస్ అయితుంది ఆ నెక్స్ట్ ట్వల్త్ కేమో లెవెన్ డేస్ అయితది లెవెన్ డేస్ అయ్ తదీ గదా మాదీ పోస్ట్ పోన్ అయ్యింది చూడాలి మరి ఎప్పుడు స్ట ఎప్పుడైతది ఏంది అది
మళ్ళెప్పుడున్నాయో మంచి రోజుల మీ పైన చూసుకొని
ఇ అ మ మంచి రో వర్క్ పెయింటింగ్ అయితుంది ఇప్పుడు ప్రస్తానికి మేము అక్కడ వొయిన కా అక్కడ టూ డేస్ ఉండడం వల్లా ఆ ఈడ వర్క్ అంతా అయిపోయింది
అదే
టింగ్ అయిపోయిన తర్వాత ఆ ఒక్ చూడాలి ఎప్పుడు మంచి రోజు ఉందీ ఏంది అని ఉగాది అయితే పర్లేదా
ఆ బానే ఉంటది మరి
ఉగా అదే రోజు నార్మల్ గా ఇట్ల పూజ జేసుకొని పాలు వొంగిచ్చి చి ఆ తర్వాత కథ
దేవుల్లక్ ఎట్టుకుంటాం
అదే అన్ అనుకుంటున్నము కా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అనేది ఒక వీళ్ళందరిది ఒక వన్ మంత్ అయిపోయిన తర్వా త పెట్టుకుందాం అన్నట్టు చూస్తున్నాం
ఆ ఇప్పుడైతే మనం చేసుకొని స్టార్ట్ జేస్
ఆ ఫస్ట్ ఇంగ ఇక్క నుంచి షిఫ్ట్ అయిపోతే చూద్దాం అన్న టనుకున్నా ఆ రోజుల్ బాగుంటదా కొంతమంది అమావాస్య అని అనంటున్నారు
ఐపోయినంకనే ఉంది గద అమావాస్య
ముందు రోజా అయిపోయిన్ తర్వాతనా
అమావాస్య అయిపోయినంక నెక్స్ట్ డే ఉగాది ఒస్సుంది
ఉహు
పద్దెందికూ అమావాస్య ఉంది పంతొమ్మిదికి ఉగాది ఉంది
లో
కప్తరాశ్య అట్ల ఎయిటీన్త్ కు ఉంది అమావాస్య
ఆయ్ నైన్టీన్త్ కి ఉగాది
అడిగి జూడండి ఒకవేళ పంతుల్ని
అడిగినా అడుగుతే అమె నా నెక్స్ట్ థర్టీన్త్ కని గూడా ఎప్పింది సో మనక్ థర్టీన్త్ కి వేరే పోగ్రామ్ ఉంది గదా
ఆ పద్మూడుకి ఇప్పుడు ఏది వాళ్ళు ఉన్న ప్రోగ్రామేనా అది
అదే గానీ ఎవరైనా ఇద్దరు ఇద్దరు ఎడ్యుకేట్ ఎవరైనా ఇద్ గా ఇద్దరు రిగాదు ఎడ్యుకేటర్స్ నేమ్స్ ఇస్తాము వాళ్ళన్ తీసుకొని బోవాలి అని అన్నది
అందరు ఏమొద్దా మళ
ఆ అందరు గాదంట
ఇద్దరే ఎలా
ఇద్దరే ఎల్లాలంట
అంటే ఇప్పుడు మనలాగా ప్రోగ్రామా రా వాలది టు
అ ఆ యాక్టివిటీ చేయించడం అక్క ఇప్పుడూ పోస్టర్ మేకింగ్ అని పిల్లలకి ఎట్లైతే థీమ్ ఇచ్చి వాళ్ళు పోస్టర్ క్రియేట్ చేస్తారో అదే యాక్టివిటీ మనం వాళ్ళతోన్ చేయిస్తాం అన్మాట
అచ్చ చ హ్మ్ వాళ్ళద ఏదో ఈ ప్రోగ్రామ్స్నికి మేము వస్తుందన్న పనికి
ఆ లేదు లేదు సోన్నికి మేడం ఏం లేదు ఇమనది ఇంకా చూడాలి ఎట్లా జరుగుతుంది ఏంది అని క్లైంట్స్ తో టైం తర్వాత వాళ్ళు మొన్న మనం పంపించినాం కదా
హ్మ్
ఆ ప పించిన దాన్ని బట్టి స్కూల్స్లు విధి చేయడానికి మేబి రావచ్చు
ఇంక ఎప్పుడు వస్తారు హార్డ్ డేస్ స్టార్ట్ అయితే వాళ్ళకు మరి మార్నింగ్ టైమ్ వస్త
అదే పోస్ట్ టెస్టే ఇంకా కండక్ట్ చేయలేం కదా చూడాలి
తొంద్దర పెట్టుడే వచ్చియింట ఓపె అయి నెస్ట్ వీక్ లో పెన్ అన్నా మనది ఇంకా కోంతసేపు అ పిల్లలకు రాయిస్తున్నాం కూడా బోల్లో మీరు ఏం చెప్తారో ఇట్లా వస్తారా చెప్పండి అని టీచర్స్ చ కూడాయల్స అదే అం మన అని చెప్పి వేసినా మా పిల్లలకు ఒక్కటి గుర్తుకి స్కీరూ నినే పిడి కాగని వాళ్ళతో అనిపి అని చెప్తే హ్మ్ హ్మ్
పిల్లల మెంటాలిటీని బట్టి వాళ్ళు ఏది అడుగుతారో మనం కూడా చెప్పలేం వాళ్ళకి చెప్పడిని
అదే నేను ఎత్త అది వాళ్ళ ఏంకాదులే కాల్ వస్తే టీచర్ స్కూల్ ఆ టీచర్ మంచిు పెట్టాలా దగ్గర తీసుకెళ్ళండింటే అట్లా ఏవ వస్తాో అన్ని స్కూల్కి రావచ్చేం కదా నేను
అట్లేం లే అట్లేం లేదు వాళ్ళు మ్యాప్ క్రియేట్ చేసుకుంటున్నారు అంటే ఎంత మంది ఎక్కడికి వెళ్ళాలి ఎంత మంది ఎక్కడికి వెళ్ళాలి ఏ రూట్ లో వెళ్తే ఏ స్కూల్స్ కవర్ అని వాళ్ళు గగుల్ లిం లొకేషన్స్ పెట్టుకుంటు్ర పంపించమన్నారు నన్ను నేను పంపించిన ప్రతి స్కూల్ లొకేషన్ అట్లా
టూ త్రీ ఫోర్ మెంబర్స్ ఒక స్కూల్ త్రీ ఫోర్ మెంబర్స్ ఒక స్కూల్
ఆ అట్లా అనుకుంటారు అవ్వచ్చు అవ్వకపో అవ్వచ్చు
ఫర్టీన్తుకే ఇంగా స్టార్ట్ అయితే స్కూల్స్ ఉంటే ఆ రోజు ఆప్డేనే పెడతారు టెన్త్ కు ఫోర్టీన్త్ కే స్టార్ట్
ఫోర్టీన్త్కే అవును ఎందుక ఫిఫ్టీన్త్ సండే కదా
ఆ సెకండ్ షాట్డే ఉంది ఆ రోజు అసలు టెన్త్ క్లాస్ వెళ్ళకి ఎలా పెట్రానుండి ఎగ్జామ్ ఉన్నవాళ్లు సెంటర్ ఉన్నళ్ళు పోతారే అ కుంటాము
అవును సంటర్ కోడ్ కూడా వచ్చింది చాలా స్కూల్స్ దగ్గర పెట్టినారు కోడ్స్ అన్ని
బడంగపేట్ ఉంది చం చంపపేట ఉండే సాబ్నర్ ఉంటదంట సంటారు ఎగ్జామ్ ఉన్న రోజు ఇ మధ్యాహ్నం వెళ్లాల్సి వస్తుంది
ఎగ్జామ్ ఉన్న రోజు ఫోర్టీన్త్ నుంచి కదా అక్క ఎగ్జామ్స్
ఆ ఫోర్టీన్త్ కు సాటర్డే వస్తుంది కదా
ఫోర్టీన్ కీ సాటర్డే ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుది కదా స్కూల్ ఆ ఎగ్జామ్ అయితే
ఆ ఎగ్జామ్ ఆరోజే మండే నుంచి హాఫ్ డేస్ అ
ఆ రోజు ఎగ్జామ్ ఉంటే
ఎగ్జామ్ ఆరోజు ఉంది ఇప్పుడు పడాక్ పేట్ స్కూల్ ఉంది వాళ్ళ మధ్యాహ్నం ఆ రోజుట్లా హాలిడేనే ఇక సాటర్డే కాబట్టి
హాలిడే కరెక్టే కానీ స్కూల్ వాళ్ళు ఇయ్యలే కదా హాలిడే
ఓన్లీ ఎగ్జామ్ ఉన్న వాళ్ళక్కక్కడికి వెళ్తారు అనుకుంటా
ఏమో మరి అవి కొంచెం కల్
టీచర్స్ వాళ్ళు అదే అనుకుంటారు ఇన్విజిలేటర్ డ్యూటీ వాళ పడ్డ వాళ వాళ్ళు వచ్చు పోతారా అనే అంటుర్రు పిల్లలకు వాళ్ళనే ఉండొచ్చు ఎగ్జామ్ మాత్రం
ఇంగా ఎట్లా జరుగుతుది ఎట్లా రాస్తారో పిల్లలు మనం చెప్పింది ఏంటి
ఉ ఉ
అ ఇంకా ఇప్పుడు సా ఉ పెళ్ళిళ్ళ సీజన్ ఒకటి
ఆ సగం ఆబ్సెంట్ లు
ఆ ఎండలు కూడా మరీ మార్చి నుంచే స్టార్ట్ అయినట్టు లేవు మీ స్కూల్లో లా ఉబ్బరిస్తుందా లేదా అసలు
మార్నింగ్ ఏమో మామూలు సల్ల ఉంటుంది మళ్ళీ
ఈ సెవెన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ నుంచే స్టార్ట్ అవుతుంది ఎండ కూడా
అదే జల్బులు మొనన్నే అయిపోయినా మళ్ళీ ఈ వాతావరణానికి మళ్ళీ ఎట్లానో అంటున్నాయి గొంతులు అన్ని మళ్లీ
పెద్ద పాపకి వామ్తింగ్స్ మోషన్స్ జ్వరం ఫుల్లు
అది అంటున్న పోయిన నెలనే వచ్చినాయి మల్ల ఫుల్ అంత యాక్టివ్గానే
ఆ ఎండలకి ఎండ స్టార్టింగ్ ఇట్లాంటే ఇంకా ఎండకి తిరిగితే
ఈ త్రీ డేస్ కూడా ఎక్కుఉంది అంటే ఎవరు బయటికి రావద్దు అదే చెప్ నిన్న మార్నింగ్ ఉండే ఏందో మసేజ్ వచ్
ఆ త్రీ డేస్ నిజంగా నే చాల్ చాలా ఉంది మా హాఫ్ డే స్కూల్స్ అంటే మధ్యాహ్నం పోవాలంటే చిరాకు
ఆ వన్ టూ ఫైవ్ వరకే ఉండాలంట అది కూడా అనక
ఉ ఆ టైమ్ బోర్డు వక్ మార్నింగ్ అయితే ఆ మార్నింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది
ఇంక ఎట్ల ఎట్లా పడితే ఏ స్కూల్ వస్తుంది అది ఒక రోజు ఆ ఎగ్జామ్ ఉంటే మళ్ళీ టూ డేస్ అట్లా సా లీవులే ఉన్నాయి అంటున్నారు మద్యలో మనం పోయే స్కూల్ అని బట్టి మండే తి ప్రైమరీ సపరేట్ ఉంది కాబట్టి మనకు ఆ రోజు ఏం ప్రాబ్లమ్ ఉండదు మండే ట్యూస్డే డేస్
ఉ ఈ ఈడ ఒక్కటే కదా బాలపూర్ లో
ఆ అదొకటేది కాబట్టి మీరు ఇంకా ఒకటే గేట్ ఉంటాది కాబట్టి
ఆ ఏవైతే ఆహా హ హై స్కూల్ ప్రిమి సెస్లు ఉంటాయో ఇంకా అవి మధ్యాహ్నమే
బడం పెట్ స్కూల్ ఒన్న రోజు ఒక రోజు చూసుకోవాలి మరి కె ఎగ్జా చంపపేట వెళ్లాల్సి అంన్ ఇర ఏమి ఉండదంటే కాబట్టి అ మార్నింగ్ పోయి వస్తా
ఉ
సాయి నగర్ ఒకటి ఉంటది అంతే
చప్ప పేట సెంటర్ లేదా
లేదంటా ఆమె ఏమో ఆజంగా చిన్న కాని తీసుకోరేమని అంటుండు
ఆ ఉ రూమ్స్ కూడా చిన్నగా మరి కనిచేస్ట్డ్గు ఉన్నాయి
ఆ అట్ల ఏమి ఉండదుని అట్లే అన్నారు మరి సుడాలి
ఉ
ఈ రోజు మెస్ ఇంట్లనే ఉండ ఆడికే రమ్మనీ అన్నారు కానీ ఇంకేం పోతారని పోలే వీళ్ళ ఈ రోజు సైన్స్ డే చేసిరు తరుమన్న రోజు టీచర్ అది ఉన్నదిగా రిటైర్మెంట్ అని
ఈ రోజు సైన్స్ ఎక్ సైన్స్ డే ఈ రోజు చేసారు
ఈ రోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కాలేదా థ్యాంక్ యూ డోరా
చేయలే ఇడా ఆడ చెంపపేటలో ఉండేగాని మేన ఈయన పోయిన ఎమ్మడే అన్నాడాయానా ఈ రోజు అమ్మా ఇడికే అంటే బడంపేట్లో హెచ్ఎం మేడమ్ కూడా లేకుండే మధ్యాహ్నం వరకే ఉన్నా ఇంకా ఉన్నప్పుడు యిట్ల తర్వాత ఎప్పుడైనా పెడతారేమో చాలా అయి కాలిన్ ప్రోగ్రెస్ అంటుంది ఓకేనా ప్ర టెన్ ట్వంటీ త్రీ అయింది అబ్బా ఓకే